హలో ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఉన్నామండి
తిన్నారా అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాసేపు ఏదో టీవీ చూసి స్నాక్స్ తిని ఇలా కాల్ చేశానండి మీకు
ఆ అవునా అండి
అవునా అండి ఇప్పుడు మనం వివాహాల గురించి మాట్లాడదామా అండి మీరేమైనా మాట్లాడతారా మి వివాహాల గురించి
అంత ఐడియా ఏం లేదండి ఏదో నాకు తెలిసింది చెప్తాను మీకు తెలిసింది మీరు చెప్పండి
అలాగేనండి వివాహం అనేసి అంటే మనిషి లైఫ్ లో అదొక మెయిన్ ఆ స్టెప్ అని నేను అనుకుంటాను అండి ఎందుకంటే అది ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్ట ట్టం ఇద్దరు వ్యక్తులనే కాకుండా రెండు కుటుంబాలని కూడా కలిపేటువంటి ఒక గొప్ప బ బంధం పవిత్రమైన బంధం అని చెప్పొచ్చు
చాలా ఆలోచించి చేయాల్సిన విషయం కదండి
అవునండి ఎప్పుడు ఒక చిన్న రాంగ్ స్టెప్ పు మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకోండి వెనక్కి వస్తారు బట్ వివాహం విషయంలో ఒకసారి రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే మీరు వెనక్కి రావడం అనేది జరగదు అవునండి భారతీయ సంస్కృతిలో మన వివాహానికి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉందండి అంటే వాళ్ళు చేసిన అటువంటి ఒట్లు వేసినటువంటి వాటికి మనం జీవితాంతం కట్టుబడి ఉండాలనేది ఒకటి భారతీయ సంస్కృతిలో అది బాగా చెప్పారండి
కానీ ఈ కాలం ఎవరు అవన్నీ పట్టించుకో లేదండి అసలు ఎవ్వరు సీరియస్ గా తీసుకోవట్లేదు సాంప్రదాయాలని అసలు పట్టించుకోవట్లేదు.
ఇంకా రెండు మూడు వివాహాలు రెండు, మూడు ఎఫైర్స్
ఆ అవన్నీ కామన్ గా చేసేస్తున్నారు ఏమన్నా తప్పు అని క్వశ్చన్ చేస్తే కూడా మీకేం అవసరమ అంటున్నారు.
అంటే దానికి ఎటువంటి విలువ లేకుండా చేశారండి వివాహాలకు ఎటువంటి విలువ లేకుండా చేసారు. జనరేషన్ చెప్పాలంటే, ఇంక ఏంటిదంటే ఒక భారతీయ సాంప్రదాయాల్లో వివాహాన్ని ఒక పవిత్ర అందంగా చుస్తారు బట్ ఈ జనరేషన్ వాళ్ళు దాన్నింతా ఒక చెడు దృష్టితోని చూసి దాన్ని స్పాయిల్ చేసుకుంటారు ఎవరు స్పాయిల్ చేత్తలేరు వాళ్ళ లైఫ్ ని వాళ్ళే స్పాయిల్ చేసు కుంటలు అది ఒక పవిత్ర సంస్కారంగా భావిస్తారండి వివాహం అనేది. ఇది మన భారతదేశంలో హిందూ మతంలో
కానీ ఇప్పుడు చాలా మంది ఇంట్లో చెప్పకుండానే చేసుకుంటున్నారు అసలు ఏం ఆలోచించట్లేదు దాని గురించి నెక్స్ట్ ఏంటి చేసుకుంటే ఎలా చేయాలి ఫ్యామిలీ అ రెస్పాన్సిబిలిటీస్ ఏం ఆలోచించకుండా ఏదో ఒక రాంగ్ స్టెప్ తీస్ స్తున్నారు చిన్న ఏ ఏజెస్ లోనే
అవును ఒకటి కాదు మళ్ళీ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాలు వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ వస్తది. అర్థం అవట్లేదు. అంటే ఒక పెళ్లితోనే అందరు జీవితం కింద మీద అయిపోతు అంటే వీళ్ళ రెండు మూడు పెల్లీల్ చేసుని ఇంకేం నరకం అనుభవిస్తారు.
అసలే ఏం పట్టించుకోరేమన్నా క్వశ్చన్ చేసినా ఎందుకు ఇలా చేస్తున్నారు అని
ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసటట్టు లేదండి. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటా లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సోషల్ మీడియాకు దగ్గర ఉంటాన్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తాడ్లు మొత్తం వాళ్లే ఒక ప్రపంచాన్ని ఎళ్ళినట్టు ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ ఏం చెప్పినా చెవికి ఎక్కాయి మళ్ళీ ఓన్ గా సంపాదిస్తానులనండి ఒక సిక్స్టీన్ ఎయిటీ యర్స్ ఉన్న పాప కూడా రీల్స్ చేసుకుంటా ఓన్ గా సంపాదిస్తాంది. ఆ మనీతోనే ఆమదమ్మ బతికేస్తంది ఆల్మోస్ట్ టు ఇంకా మనీ ఇప్పుడు ఒక పా పిల్లలు ఉండారండి సిక్స్టీన్ ఏజ్ అమ్మాయి ఫుల్ ఫాలోయింగ్ అయిపోయింది ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో తన డ్యాన్స్ రీల్స్ నచ్చే తనంతట దాన్ని సంపాదిస్తాంది నాకు నచ్చినోనీ చేసుకుంటా ఎందుకు నా ఇష్టం స్పాయిల్ అయితే నా లైఫ్ అది.
ఇంట్లో వాళ్ళు చెప్పది అస వినరు ఇండిపెండెంట్ అయ్యారంటే ఖచ్చితంగా అంత ఏజ్ లో ఎందుకంటే మీ మీద ఏమి డిపెండ్ అవ్వట్ ట్లేదు మీరెందుకు ను రూల్ చేయాలనుకుంటున్నారు. మీరెవరు నన్ను క్వశ్చన్ చేసేకి అంటారు.
ఆ అబ్బాయిలు ఏంటి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్స్ ఈమె ఎలాగో సంపాదించి పెడుతది. హాయిగా తినేద్దాం అన్నట్టు వాళ్ళు సిగ్గు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఫ్లాట్ చేయడం. పెళ్లి చేసుకోవడం లాంటివి చెస్తాండ్రు ఆ అబ్బాయిలు ఏం ప్రేమతో రావట్లేదు కదా వాళ్ళు ఏంటిదంటే
న్నారు వీళ్ళ తెలుసుకోలేకపోతున్నారు ఏదో తన మీద ప్రేమతో కేర్ చూపిస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళరు మనీ కోసం వస్తున్నారు.
వాళ్ళ ఫాలోయింగ్ చూసి ఈమె ఎలాగైనా సంపాదిస్తాంది నేను వెళ్ళి ఒక పక్కకు నిల్చు న్నానంటే ఆమెకు వచ్చే డబ్బులలో నేను దర్జాగా బతకొచ్చు ఆమె రీల్స్ ఆమె చేసుకుంటది ఆమె తిండి పెడతది నేను దర్జాగా బతుకుతా అన్నట్టు ఎవరో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ బాగున్న అమ్మాయిని ఫ్లాట్ చేయడము పెళ్ళి చేసుకోవడము.
వాళ్ళేందో ఇది అంతా నిజం అనుకునేసి చేసుకుని వ స్తరు తర్వాత అసలు ప్రాబ్లమ్ స్టార్ట్
ఆ నిజం అనుకొని హీరో హీరోయిన్లలా లేసి వెళ్ళిపోతారు తర్వాత అడుక్కునే వాళ్ళ లా తిరిగివస్తారు మళ్ళీ
అది మాత్రం నిజమే మేమైతే చాలా జూసాం అలాగా
మొన్న రీసెంట్ గా ఒక ఒక సోషల్ మీడియా లో ఒక అమ్మాయి త్రీ మంత్స్ బ్యాక్ పరిచయం అయిన అబ్బాయిని పెళ్ళి చేసుకుందంట అతను ఏంటిది ఆ అమ్మాయి మీద మీద ఉన్న ఆస్తి రాసిస్తేనే ఆమెతోని ఉంటా అంటే వాళ్ళ మమ్మీ రాసిస్తా అంటే నువెక్కడ ఉంటావు అని జెప్పి యషు వీళ్ ఈ అమ్మాయి సూసైడ్ జేసుకుంది త్రీ మంత్స్ కే లవ్ చేసి పెళ్ళి జేసుకొని సూసైడ్ జేసుకుం
అసలు అంత తొందరగా ఒక మనిషిని ఎలా అర్ధం జేసుకుంటారు టైం పడుతుంది గదా ఒక మనిషి గురించి తెలియాలన్నా
ఓకే ఆ అది అరేంజ్ మ్యారేజ్ అయితే వేరు అది వీళ్ళ మీద పడుతది వీళ్ళు అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు చూస్ స్తరు బట్ ఇది లవ్ మ్యారేజ్ ఉమ్ ఈ అమ్మాయి ఏంటిది త్రీ మంత్స్ లోనే లవ్ మ్యారేజ్ వరకి వెళ్ళిపోయి సూసైడ్ గూడా చేసేసుకుందండి
త్రీ మంత్స్ లో అసలు ఒక పర్సన్ గురించి ఏం తెలుస్తుందని ఏం తెలుసుకుంటారు ఒకరి గురించి ఒక్
ఓకే మంచోడ అయితే మంచోడే మరి ఇంత దూరం వచ్చి చనిపి చనిపోయేదాకా కొచ్చింది గదా విషయం ఎందుకు అంతగనం తొందర అని కొంచెం నువ్వు సోషల్ మీడియా నుంచి పరిచయం అయినప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అయి అన్నీ దెలుసుకోవచ్చు గదా ఫస్ట్
ఆలోచించుండాల్సింది ముందే ఇంట్లో వాళ్ళకి ఇలా ఇలా అని మొత్తం చెప్పు ఉండాల్సిందే వాళ్ళు అయితే కరెక్ట్ చేస్తారు కదా పేరెంట్స్
అంతా న్యూ ట్రెండ్ గా వివాహం జరిగిపోయింది బట్ ఏంటిదంటే అంటే లాస్ట్ కి వచ్చేసరికి నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే మా అమ్మకి ఏం లేకుంటా అయితది అప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగాలేక అయినా నువ్వు చూసుంటవో చూసుకోవో నాకు తెలిదు నేను మా అమ్మకు ఒక్కదాన్నే కూతుర్ని ఈ నేను చనిపోతేనే ఈ ఆస్తి దక్కు తను అన్నట్టు ఆ అమ్మాయి తను సూసైడ్ చేసుకొని వాళ్ళ అమ్మ ఆస్తి వాళ్ళ అమ్మ కుంచింది అన్నట్టు
తాను చనిపోకుండా ఇంకా వాళ్ళ అమ్మతో ఉండి పోయిండాల్సింది తనని వదిలేసి
సెక్షన్స్ లేవండి ఏదైన్నా కేసు పెట్టేసి ఉంటే అయి
ఉమ్ ఉమ్ ఆలోచించరు ఆలోచించకుండా డెసిషన్స్ తీసు కొనేస్తారు తర్వాత రిగ్రెట్ అయితారు
అవును వివాహానికి ముందు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కుటుంబాలు ఒకరినొకరు దెలుసుకుంట వంటలు వాళ్ళ అభిరుచులు విద్య స్వభావం కుటుంబ నేపథ్యం అన్ని పరిశీలిస్తరండి ఎంక్వైరీ చేస్తరు ఇద్దరి మధ్యన అవగాహన ఉం ట ఎందుకంటే వివాహం అనేది జీవి తాంతం కొనసాగేది అది అది ఒక రెండు మూడు రోజులు అయిపోయేది కాదండి ఒకసారి పడ్డదంటే మనకు లైఫ్ ఎఫెక్ట్ పడుతుది సో అందుకనే చాలా చూసి మరీ మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే మీ వా మా అబ్బాయిని చూస్తారు
చూసినంతా ఎవరికి వాళ్ళు చూసుకోలేరు కదా పేరెంట్స్ చూసేదే
ఇప్పుడు అబ్బాయిని చూస్తారు వాళ్ళ చదువుని చూస్తారు కుటుంబం మంచిదే కాదా అని
బ్యాక్గ్రౌండ్ చూసారు రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళు వెళ్ళి మా మాట్లాడతారు ఎందుకంటే ఆ మేము చూసుకున్నాం కాబట్టి మేం స్టార్ట్ చేసాం కాబట్టి వస్తారు ముందుకి అలా కాకుండా ఇలాగ వెళ్లిపోయి పెళ్లి చేసుకు న్నారంటే వాళ్ళు కూడా ఏమో చూసుకోరు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు కష్టాలు కూడా నువ్వే పడు అంటారు
ఉమ్ అబ్బాయికి అంటే ఏంటి దంటే అబ్బాయికి కొంచెం భయం ఉంటది ఇలా పేరెంట్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నప్పుడు ఇక తెలుగు సాంప్రదాలయితే అయితే వివాహ వేడుకలు ఘనంగా జరుగుతాయి అండి పెళ్లికి ముందు నిశ్చితార్థం ప్రడిని చూతది నిశ్చితార్ధం సమయంలఉమ్ రిసె ప్షన్ కూడా అంతే గ్రాండ్ గా పెళ్లి మహూర్తాన్ని నిర్ణయించి బంధువులు అందరినీ పిలుస్తారు అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి మంగళ స్థానం అని కాశీయాత్ర, కన్యాదానం ఈ జీలకర బెల్లం అంటారు మంగళసూత్రం అంటారు ఏడు అడుగులు వేపిస్తారు ఆమె కన్యాదానం తల్లిదండ్రులు ఉమ్ తల్లిదండ్రులు వాళ్ళ కు
ఇవి అవేమి చేయ లేకుండా వెళ్లిపోయి చేసుకున్నారంటే దాంట్లో అవి ఏమి ఉండవు జస్ట్
నేను ఇప్పుడు కూతురిని ఉమ్ కూతుర్ని అల్లునికి అంత పద్ధతిగా అప్పచెప్తారు కాబట్టి అ దానికి ఒక భయం ఉంటుంది వీడికి ఏముంటది వాడికేం భయం ఉంట దండి వాడికి ఏం ఉండది నువ్వు అందరిని వదిలేసి వచ్చిందా అనివి నీ కెవళ్ళు సపోర్ట్ చేస్తాడు అన్నట్టు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ ఈ ధైర్యంతోనే వీళ్ళని ఎక్కడైనా వదిలేయడానికి రెడీగా ఉంటారు
అవును
నేను సప్ సతపది అనేది వివాహంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇందులో ఏంటదంటే ఏడు అడుగులు వేస్త చెప్తారు కదండి ప్రతి అడుగులో ఒక్కొక్క వాగ్దానం అనేది ఉంటది అది ఈ మధ్యన పెళ్లికార్లలో కూడా ఎపిస్తాండ్రు ఒక్కొక్క వాగ్దానం ప్రేమ గౌరవం సంతోషాని కని కుటుంబ బాని కాని పిల్లల కోసం అని అట్లా ఏడు అడుగులు ఆ ఈ మధ్యనే పెళ్లి కార్డ్స్ ల్లో ఏపిస్తాండ్రు వాటికి మీనింగ్ కూడా
ఓ అవును చూసా నేను కూడా
ఉమ్ అదొక వేడుక మాత్రమే కాదు తో అద్దోక గట్టిగా స్ట్రాంగ్ ఉండాలనే ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి కలిసి ఉండాలి సుఖంలో దుఃఖంలో కలిసి ఉండాలి కుటుంబం ఒక అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి ఇంకా నమ్మకం గౌరవం ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అన్ని రకాలుగా కలిసి చేస్తారు కాబట్టి అతనికి ఇప్పుడు ఏంటిదంటే మొత్తం మారిపోయింది వాళ్ళకు ఈ ఈ దానికి ప్రాముఖ్యత మొత్తం ఏమాత్రం లేకుండా పోయింది
అవును అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు అందరూ రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ అని అసలు వీటికి అంత ఇంపార్టెంట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు ఈ కాలం
ఇవర్లేదు చదువుకుంటాలు ఉద్యోగం చేస్తాలు నచ్చిన లగ్జరీ లైఫ్ అనుభవిస్ వాళ్ళు ఇంకా మీ మాట మేము వినాల అనే అవసరం ఏంటిది అన్న థాట్కి వాళ్ళు
చాలా మంది ఆస్టేజ్ కే వచ్చేసారు వన్స్ ఇండిపెండెంట్ అవ్వగానే ఇంకా పేరెంట్స్ మాట అస్సలు వినట్లేదు
హు వివాహాన్ని ఒక ముఖ్యమైన నిర్ణయంగా భావించాలండి ఎందుక్ అంటే ప్రేమమ్ ప్రేమ వివహ్ లవ్ మ్యారేజ్ ఎరేంజ్ మ్యారేజ్ రెండు కనపడు ఏంటంటే వివాహమైన పరస్పర అవగాహన అనేది ప్రేమ గౌరవం ఇద్దరికి ఉండాలి ఏ మ్యా జ్ లో అయినా అది లేకపోతే వేస్ట్ ఇగ అవి లేక చాలా అం నమ్మకం రెస్పెక్ట్ మీదనే వివాహ బంధం అనేది డిపెండ్ అయి ఉంటుందన్ నే నమ్ముతా మళ్ళ కుటుంబ సభ్యుల మధ్య బంధాలను కూడా అది స్ట్రాంగ్ చెత్తది పిల్లల్ని ఎట్లా పెంచాలి కుటుంబ విలువలు ఎట్లా పెంచుకోవాలి
అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇవన్నీ చూస్తా ఉంటే మనకు అర్థంమవుతుంది తెలుస్తుంది ఎవరిని ఎలా గౌరవించాలి ఎవరితో ఎలా ఉండాలి అని
ఆ అదే అంటే కేవలం వివాహం అనేది మన లైఫ్కే కాదండి సమాజానికో ఒక మంచి మెసేజ్ ఇయ్యాలి అది చిల్లర చిల్లర ఉండొద్దు అన్నట్టు ఇద్దరు కాలే గొడవలు అవేమి లేకుండా కొంచెం గౌరవము నమ్మకం అనే దాంతోనే ఉంటే మాత్రం అది బాగుంటదండి ఇది వివాహ జీవితంలో ఒక మరపురానీ గట్టమని చెప్పుకోవచ్చు ఇది కేవలం ఒక ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు కూడా కలిసే టైం కాబట్టి అది జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి ఒక కుటుంబమే మన ఫ్యామిలీలకొస్తది ఒక అబ్బాయి కాదు ఒక వాళ్ళతో ఆయనతో పాటు ఒక కుటుంబం వస్తదంటే ఉమ్
మొత్తం అటు ఇటు అన్ని చూసి వాళ్ళ వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు వాల్ చూసుకుంటారా లేదా అనేది అన్ని చూసి ఇవ్వాలి
అదే అండి ఎందుకంటే ఈ యొక్క ఫ్యామిలీ మొత్ మొత్తం ఇన్వాల్వ్ అయితది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీల్ చూడాలి అన్ న్నీ చూడాలి మళ్ళీ ఎంటిదంటే ఈ జనరేషన్ లో పెళ్ళిళ్ళలు కూడా బా గ్రాండ్ గా అయితున్నయండి వాటిని కొంచెం తగ్గించుకోవాలి ఎందుకు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి
అవును ఆన్ ఆ అదైతే నాకు చాలా సార్లు అనిపించింది ఎందుకు ఒక రోజు వచ్చి తిని పోయ్ వాళ్ళకి అంత అప్పు చేసి మరి అంత గ్రాండ్ గా పెళ్లి చేయడం ఎందుకని
హ్మ్ అది కా పెట్టచ్చు అండి కాకపోతే లగ్జరీ గా అవసరం లేదు కదండి ఎందుక్ కండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని బాధ్యతల మీద పడతాయి దానికి ఎందుకు మనీ ఆ ఇవ్వాలి కదా ఇంకా నెక్స్ట్ ఎట్ల బతుకుతారు అది ఒక పెళ్ళోకటే పెద్ద గ్రాండ్ ఫంక్షన్ కాదు కదా ఇప్పుడు ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఇప్పుడు బీచ్లలోకి వెళ్ళి ఫోటోషూట్లు అవ్వని అంటారు ధన్యవాదాలండి మీరూ కుడ్ చాలా బాగా మాట్లాడారు
ఉ సరేనన్